వస్తంగునె
రెవ్యూ
మీరు ఏం చేస్తురు ఏం చేయట్లేదండి మీరు మీరేం చేస్తున్నారు
మేము ఈరోజు పులిహోర ప్రిపేర్ చేసుకోవాలఅనుకుంటున్నాం.
అవునండి నాకు కూడా పులిహార్ అంటే చాలా చాలా ఇష్టం అండి అవునండి నాక్ కాడా పులిహోర అంటే చాలా చాలా ఇష్టం, అండి మీరు బురి బిర్యానీ పెట్టి పులిహార పెట్టి ఏది తింటావంటే నేను పులిహార తింటానండి నాకు అంత ఇష్టం, మీరు ఏ విధంగా పులిహార్ చేస్తార్
నేను పులిహోర చేయడానికి ముందుగా రైస్ ని బావుల్ చేస్కుంటాను, బా రైస్ ఉడికిన తర్వాత పులిహోర కావాల్సిన పదార్థాలన్ని తీసుకుంటాను, ఇప్పుడు మామిడికాయలు మామిడికాయలు సీసన్ చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతుఉంటాను
మనింట్లో పులిహర ఉంటే చాలు
మీరింకా ఏ రకమైన వంట్ మీ వాయిస్ కొంచం ఉంది ఆ
హ్మ్ నేను నేను ఎక్కువగా బిర్యానీ చేస్తూ ఉంటాను బిర్యానీ అంటే నాకు ఇష్టమైన మీ వాయిస్ కట్ అయిపోతుంది కొంచ చూసుకోగలరా
ఏమాన్నా కానీ బిర్యానీ తింటూ ఉంటాను కానీ శరీరం తక్కువ కానీ తింటూ ఉంటాను
మేము అన్ని రకాలల బిర్యానీలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము, నాకు అన్ని రకాల బిర్యానీలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం.
బిర్యాని ఎలా తయారు చేస్కోవచ్చు
మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కి వెళ్తూ ఉంటారా
వెళ్తూ ఉంటామండి మేము తరచూ ప్రతీ నెల మేము షాపింకు వెళ్తూ ఉంటామ్ కావల్సినతే అవసర వస్తువులు బట్టలు చెప్పులు అన్నీ కొనుక్కుంటూ ఉంటాము. మీరు రీసెంట్గా ఏం షాపింగ్ చేస్తూ చేశారు.
సిల్వర్ పర్చేస్ చేసాము
ఇప్పుడు గోల్డ్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! మీరేమని మీరేమనుకుంటున్నారు?
అవి చాలా ఆలక్రమేణ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి తగ్గినప్పుడు కొనుక్కోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటా. నేను తగ్గుతాయనే అనే భావిస్తున్నాను. ఏదో ఒక రోజు కొంచెంమన్న తగ్గకపోతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను.
ఈ కాలంలో గోల్డ్ అనేది చాలా అధికంగా పెరిగింది కదా తగ్గుద్దని మీరు ఎలా భావిస్తున్నారు అంటే మునుపటికంటే ఇప్పుడు చాలా ఐదింతలు ఎక్కువగా పెరిగింది కానీ మీరు తగ్గుద్దని ఎలా భావిస్తున్నారు.
మనం మన వైపు గోళ్లు తక్కువగా ఉండడం వల్ల బయట నుంచి కొనుక్కోవడం వల్ల మనకి ఎక్కువ రేటు కి అమ్ముతున్నారు. అని నేను అనుకుంటూ ఉన్నాను.
మనకి కావలి తెలుసు ఇ అకుంటదిద ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్
గోల్డే కాదు దాంతో పాటు సిల్వర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
మొన్న యుద్ధం జరిగింది కదా మీ మీరు మీకు తెలుసా మీది ఈ వార్తను విన్నార! హలో! హలో అండి హలో
వ వాటర్ గురించి వాటర్ వేస్ట్ చేయడం వల్ల మీ ఒపీనియన్ చెప్పగలరా?
వాటర్ ఇప్పుడు అన్ని చోట్ల అన్ని రకాలుగా జరుగుతూనే ఉంది. దాన్ని ఆపేవాళ్ళు కొంతమంది అయితే చూసి చూడనట్టు మరి కొంతమంది మనం అ ఎక్కడా చూడము నా వతు నేను వాటర్ వేస్ట్ అవ్వకుండా నేను ప్రయత్నిస్తాను.
వాటర్ మార్నింగ్ లెక్స్ మార్నింగ్ లేచిన కాన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునే వరకు మన వాటర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది.
వాటర్ లేకపోతే జిమ్స్ లేము కనీసం హ్యాండ్ వాష్ చేయాలన్న
మ్ అవును ఆహారం లేకపోయినా బతగలేము కానీ వాటర్ లేకపోతే బతకలేము స్నానానికి కానీ ఇంట్లో అంటులు తోముకోవడానికి కానీ ప్రతిదీ మనము నీటి మీద ఆధారపడి యున్నాము.
పడి ఉన్నాము నీర్ లేకపోతే మనం ఎలా జీవించగలం మ్యాయో ఒకసారి అనుకుంటాను ఈ వాటర్ లేకపోతే మనం మేము ఎలా వాష్ చేయగలము. బట్టలు అంచులు అప్పటి లైఫ్ ఎలా ఉండేది అంటాము అని అనిపిస్తూ మ్
మ్ మ్ వాటర్ వల్ల చాలా కరెంటు ఉత్పత్తి కానీ వాటర్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఉప్పు నీటి వల్ల ఉప్పు తీసుకోవచ్చు చేపలు మత్స్యకారులకి చేపలు అన్ని విధాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి నీరు అనేది. మీరు తింటూ ఉంటారా ఏ రకమైన చేపల్ని మీరు తినడానికి ఇ ఇష్టపడుతూ ఉంటారు హలో హలో
మేము మేము ఎండు చెప లు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము అందులోనూ సముద్రంలో దొరికే చేపలు కూడా నాకు చాలా ఇష్ట
తే భూతే
మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటే కొంత టైం అవుతుంది ఇంకొంచమే టైం ఉంది మేము కూడా ఇంట్లోకి కావాల్సినవివన్నీ సముద్రంలోనే తెచ్చుకుంటూ ఉంటాము
కష్టం ఉంటారుం నా గ్నం ఇష్టపడిన్న